ఆ చెప్పండి
వినిపిస్తుందా అండి వాయిసు
ఆ వినిపిస్తుంది ఆ వినిపిస్తుందండి
ఏం గాదు అంటే మీకు ఎక్కువగా అంటే ఎక్కడ ఉండడం ఇష్టం సిటీస్ లో ఉండడం ఇష్టమా ఇగ విలేజ్ లో ఉండడం ఇష్టమా
విలేజే బాగుంటదండి
అ ఎందుకంటే సిటీస్ లో కూడా ఇప్పుడు అన్ని దొరుకుతున్నాయి కదా
అన్నీ ఏం ఫ్రీగా దొరకవు కదండి ఇక్కడయితే మా పొలాలు మా పంటలు మేము మాకు కావాల్సినవి పండించుకొని తినగలము
ఉహు అంటే మీరు ఫ్రూట్స్ ఏవేవి పెడతా ఉంటారు మోస్ట్లీ ఆ ఫ్రూట్స్ గా ఏవైనా అట్లా ఇంటే ఆకుకూరలు కానీ
పలక్ లాకు మెంతాకు కొత్తిమీర
ఉమ్
గోంగూర
ఉమ్
గోర్ చిక్కుడు చిక్కుడుకాయి
ఉమ్
ఉమ్ గుమ్మడికాయలు సొరకాయలు బీరకాయలు కాకరకాయలు
ఉమ్
మార్నింగ్
ఇవన్నీ ఒకే ఇవన్నీ ఒకే పంటలోనే పండిస్తారా మీరు
ఆ పంట చుట్టు వైపు గట్టు కేేసి గట్టు మీద పండించుకుంటాం
ఆహా
మార్నింగే
అవును లేండి ఆ ఫ్రూట్స్ ఏమి ఎక్కువగా పండిరా
ఫ్రూట్స్ ఏం లేదండి
ఉమ్ హు అంటే మీరిప్పుడు ఇంత ముందు మీరు విలేజ్ లోనే ఉండడం ఇష్టమన్నారు కదా
అవును
ఎందు కట్ల విలేజే
విలేజ్ చాలా ప్రశాంతంగా ఉంటది పొల్యూషన్ ఉండదు
ఉమ్
దానికి విలేజ్ అంటే ఇష్టం
కానీ మనము ఇప్పుడు నార్మల్గా అయితే ఆ ఇప్పుడు సిటీస్ లో కూడా మన బా ఎంజాయ్ చేయొచ్చు కదా ఎక్కడికైనా యెళ్తే
సిటీస్ లో ఏమన్నా అయితే పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు అదే సే పల్లెటూర్లో అయితే బాగోలేదంటే చుట్టుపక్కల ఉండేవాళ్ళు నలుగురు వచ్చి మాట్లాడిస్తారు
అంటే తనకి ఇప్పుడు సిటీస్ లో కూడా ఫ్రెండ్స్ ఉంటే వస్తారు కదా మోస్ట్లీ
వాళ్ వాళ్ళు వచ్చే లోపల ఏ ఆకాలం అయితదో నిను మనిషి కూడా వెళ్ళిపోతది అదే పక్కలో మనిషి అయితే
అ
వెంటనే రెస్పాండ్ అవుతారు పల్లెటూర్లో సిటీస్ లోన పక్కనే క్సిడెంట్ అయినా పట్టించినాడు కూడా ఉండదు
అవునులే అండి
పల్లెటూరులో కిందికి పన్నాగాని అరే వాడు పన్నాడు రా వెళదాం అనేసి వత్తారు
ఉహు అంటే మీకు విలేజ్ లో అయితే ఎవరైనా విలేజ్ విలేజ్ లో అయితే ఎవరైనా హెల్ప్ చేస్తారు అంటే ఏదైనా అయినా ఆ ఉంటారు కదా మనకు తోడుగానే మీకు సిటీ విలేజ్ ఇష్టం
ఆ తోడుగానే ఉంటారు వాతావరణం కలిషం అవుతూ
ఉ
ఏ ఎవరన్నా అర్ధం చేసుకుంటారు పక్కన మనుషుల్ని
హ్మ్
సిటీస్ లో ప్రతిదాన్ని మనీతో పోలుస్తారు
అవునులేండి
ఉ
మాములే
పెట్టాలని అనుకున్నా వాళ్ళకి పెట్టలేకున్న పొజిషన్ కూడ ఉంటది ఒక్కొక్కరికి
ఉ
ఉహు
మీకు విదసం అంటే బా బాగ పొద్దుపోతుందా లైక్ టైం పాస్ అవుతుంది మంచిగ ఉ
ఇవే
అంటే మీ కజిన్స్ గానివ్వండి మీకు అట్లా చుట్టాలు బాగా మాట్లాడు డదు సరదాగా
ఆ బాగుంటారండి మా ఇంటి పక్కనే అందరూ అవునండి
చెప్పం చెప్ప
కలిసే ఉంటాము
హుహు కలిసి మీరు ట్రిప్స్కి వెళ్ళడము అట్లా చేస్తా ఉంటారా
ఆ ఏల్తా ఉంటామండి ఎక్కడికైనా కాని
అ హా
ఫ్యామిలీ ఫంక్షన్స్ దాన్లకి దీన్లకి కలిసి అందరు ఓకే వతులే అనుకోంటాను
అవును ఫ్యామిలీ ఫ ఫంక్షన్స్ లో అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇంక అందరు కలిస్తే ఆ
ఆ
స అవును అదయితే మంచి బాగుంటది ఎక్స్పీరియన్స్ ఒక టైం పాస్ అవఅని అందుతో
అదే ఎంతూ ఉంటాం వస్తూ ఉంటాం
హు
అవన్నీ ఒక చిన్న మెమోరబుల్ గా ఉంటాయ్
అవునవును మెమరబులే అవన్నీ కదా బా అంటే ఫ్యామిలీ పంక్షన్ ఏవైనా బాగుంటాయి ఇంట్రస్టెడ్గా
ఆ
ఉ
బాగుంటది చుట్టుపక్కలోళ్లంతా గూడా కలిసే సాయంకాలం కొంచెం అట్లా మాట్లాడుకుంటు ఉంటాను
ఆ అవునులేండి మీకు మెహెంది ఎ చ మెహింది ఎయ్యడం వచ్చా
నాకు అవన్నీ రావండి మేము ఆకు తీసుకుని మిక్సీ పట్కొని పెట్టుకోవడం
గోరింటాకు ఎక్కువ యూస్ చేస్తారా మరి ముగ్గులు ఎస్తారు మీరు ఇంటి ముందు
ఆ అ వేస్త ఎస్తామండి
అంటే మీరు ఎన్ని చుకు ఎన్ని చు
లేవంగానే ఇల్లు ఉడ్చి ముగ్గు పెట్టుకోకుంటే ఎట్లా
ఆహ ఎన్ని చుక్కలు ముగ్గులు డిజైన్స్ వేస్తారా చుక్కలు వేస్తారా ఎక్కువగా
అన్నీ ఆల్మోస్ట్ అవి ఇవి
ఉహు
ఉ
ఎన్ని చుక్క్ల వరకు వేయగలుగుతారు మీరు ముగ్గులు కన్ఫ్యూజ్ కాకోకుండా
కన్ ఫ స్ కాకుండా అంటే ఇరవై దాకా ఇేస్తాం
ఇరవై ఇరవై చుక్కల్దాకా కన్ఫిజ్ అవకుండా ఎస్తారు
ఆ
ఇంకా అంత భయం ఎంటి
అంత పైన అంటే ఇంగా చూసుకోలా
ఆహా ఆహా నేను చూడకుండా అనట్లేదు నార్మల్ గా అంటే ఎన్ని చుక్కల వరకు మీరు వేయగలుగుతారు అని అడుగుతున్న అంతే
ఎంతైనా వేస్తాము లిమిట్ అంటే ఇరవై ఇరవై ఐదు
ఉహు అంతే మరి మీరు సంక్రాంతి టై లో ఎప్పుడు ఎస్తారు ముగ్గులు అసలు మీరు సంక్రాంతి ఫెస్టివల్ టైమ్ లో
ఈవినింగ్ టైం అండి సాయంకాలం ఏడున్నర ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ చేస్తాము
ఆహా
ఆ టైమ్ నుంచి స్టార్ట్ చేస్తే అయిపోయే లోపల పన్నెండు ఒక గంట అవుతది
అవునులేండి
కలర్స్ అన్నీ ఎసే లోపు
మ్ ఎక్కువ గా అంటే ఇప్పుడు ఈ మామూలు టైమ్లో మీరు ఎలాంటి ముగ్గులు ఎస్తారు ఆ ఫెస్టివల్ టైమ్స్ లో లైక్ డిజైన్ వేస్తారా అప్పుడు చుక్కలు వేస్తారా
ఉ డిజైసె డిజైసె
ఆ ఎంత పెద్ద వర్క్ ఎస్తారు చిన్న డిజైన్సా పెద్ద పెద్ద డిజైన్సా
పెద్ద పెద్దవేనాండి
ఉహు
పెద్దవే చిన్నవన్నీ ఏం లేదు మా అమ్మాయి ఎస్తది అన్నీ పెద్దగనే ఉంటాయి
ఆహా అన్ని పెద్ద పెద్ద డిజైన్స్ ఫెస్టివల్ ఏ ఫెస్టివల్ అయినా కానీ పెద్ద డిజైన్ నే నేను కూడా అంటే నేను ఒకసారి చూసి అంటే చూడకుండా అయితే వెయ్యను నేను ఏది ప్రాక్టీస్ చేయను అప్పుటికప్పుడు ఎసేస్తా అంతే చూసి ఎస్తాను ఎంత పెద్దవైనా
ఆ అట్లనే మా అమ్మయి గూడా
అహా
చూసి ఎంతవైనా ఎస్తాది
అవునలేండి
ఉహు
ఉం మీరు అంటే ఎట్లా చేసుకుంటారు సంక్రాంతి అంటేనే త్రీ డేస్ ఫెస్టివల్ కదా
ఉం
ఎట్లా చేసుకుంటారు మళ్ళి మీరు ఆ త్రీ డేస్ ఫెస్టివల్స్ స్టార్టింగ్ నుంచి అంటే ఎట్లా స్టార్ట్ అయి ఉం
మీ సైడ్ ఎట్లు చేసుకుంటారో తెల్దు
అంటే భోగి రోజు అయితే మాకైతే ఆ మామూలుగా అయితే చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోసేస్త తరు బోగి రోజే
ఉం
ఇంకేముంటుమ్ది చెప్పండి మనం ఇల్లంతా క్లీన్ చేసేసుకుని ఆ రోజు నైట్ కి మేము కూడా నైట్ వేసేస్తాం ముగ్గులు
ఉం
ఆ ముగ్గులు అంటే నైట్ ఇప్పుడు మార్నింగ్ వేయడం అంటే అవ్వదు కదా మార్నింగ్ లేయాల వంటలు చేయాలి
ఊహు
అంత పెద్ద అంటే పెద్ద ముగ్గులు వేస్తాం మేము ఒకసారి చిన్నవి అయితే మార్నింగ్ వేసేసి కవర్ చేసుకోవచ్చు కానీ పెద్ద అవ్వదు
అవ్వదు
ఆ సో మనం అట్లా నైట్ బోగీ రోజు నైటే వేసేస్తాం ముగ్గులన్నీ అండ్ ఫైనల్ ముందు రోజు మేము మా సైడ్ అయితే ఇక్కడ సద్ద రోట్లు ఆ ఆ వంగ పొడి అని చేస్తారు
హు హామ్
ఆ అది కూడా చాలా బాగుం ఉంటుంది అంటే పండెది ముందు రగానే చేస్తాను ముందు రోజు కాకుండా ఒక త్రీ ఫోర్ డేస్ ముందుగానే చేసేస్తారు
ఉం ఏమేమి చేస్తారు
సద్దరట్లు నువ్వుల పిండి ఈ పండగకి అదే స్పెషల్ అనమాట ఇంకా నార్మల్గా మనం ఏం చేస్తాం సంక్రాంతి రోజు ఇంకా గొబ్బెమ్మలు పెట్టేసి ఇంట్లో పూజ చేసేసుకని ఇక్కడే టెంపుల్స్కెళ్లిసి వస్తాము
ఉం
ఆ టెంపల్స్ కు ఓన్లీ ఇగ ఒకసారి చేసానండి అంతే ఒకసారి చేసా ఆ అండ చేస్తాం అదే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకునేకి లేట్ అవుతుందని మనం ముందు రోజు ముగ్గులేస్తాం తీసుకుంటాము
హు హామ్
ఉం చేస్తాం మేము వాళ్ళు కలిసి చేస్తాం
అళగాలి వస్తా
ఉం చేస్తాం ఒలిగాలు మోస్ట్లీ మా అంటే మా సైడ్ ఏ పండగ వచ్చినా మేము ఓలిగలే చేస్తాం ఎక్కువగా
ఉం హు హామ్
ఆ ఎక్కువగా అండ్ ఇంకా వేరే పండగలకి స్వీట్స్ నా పండగలు కాదు మామూలు మనకి ఇట్లా వస్తాయి కదా అమావాస్య అట్లా ఆ టైమ్స్ కైతే పాయసాలు చేసుకుంటాం అంతే
అహా
మెయిన్ ఫెస్టివల్స్ కేయితే హోలీగా కంపల్సరీ మాకు
ఉ
ఇట్ల ఉగాది గానివ్వండి సంక్రాంతి దసరా దీపాళి ఓలీ చేస్తాం ఇంకా దీపాళి దీపావళి పండగైయితే బాగా మంచిగా లక్ష్మి పూజ చేసుకుంటాం
ఉహు
ఈ సంక్రాంతి ఇన్ సంక్రాంతి నెక్స్ట్ రోజు మన కనుమ అంటేనే మనకి ఇంకా నాన్ వెజ్ అనమాట
అవును
నేనైతే ఎక్కువ ఎక్కువ అయితే నేను నాన్ వెజ్ తిన్నను
ఉ
అేం మనమంతా రసం బ్యాచ్ అనమాట
అవునులే
రసంతోనే సర్ది పెట్టేస్తాం
ఉహు హు
ఉ ఈ శి మామూలు శివరాత్రిని కూడా బాగా చేస్తామాంటే ఆ టెంపుల్ ఇక్కడ బ హలో హలో అండి టెంపులోన భజనలు చేస్తారు ఆ రాత్ర అంతా మేలుకొని అంటే నా ముందురో వా మార్నింగ్ నుండి మంచిగా పూజలు జరుగుతా ఉంటాయిీ అని
ఉ
చాలా బాగుంటుంది ఆ రోజు పూజలు శివరాత్రి ఇంకా అన్ని చాలా బాగుంటాయి
అవునువును మా సైడ్ కూడా బా జరుగుతాయవని
ఉ అంటే మెయిన్ మనకి శివరాత్రి అంట్ టేని జాగరణ కదా నైట్ అంతా మేల్కొనిండి పూజలు చేయడం శివుడికి అదేళ్ళు పూజలు చేస్తూ శివ పర్వతా కొలుచుకుంటూ నైట్ అంతా ఉంటారు అం నెక్స్ట్ రోజు మార్నింగ్ ఎవరు పడు కోరు అర ఈవినింగ్ మన మామూలు చంద్రుడిని చూసి అద కని చూసి పడుకుంటారు అనమాట అట్లా అంటే మరి మనం మార్నింగే పడుకుంటే ఏం వాల్యూ ఉండదు అని
ఉ ఉ కరెక్ట్ అండి ఓకే అండి